హ్మ్ చెప్పు
విన్పిస్తోంద
హ్మ్
ఇన్పిస్తోంద
ఆ వినిపిస్తంది
ఉ తిరుపతికి పోయింటివా
అంటే టూ ఇయర్స్ బ్యాక్ పోయినా
ఉ ఎన్నిసార్లు పోయి వచ్చుంటివి
ఒక్కసారి
ఉ రెండు సార్లు నేను పోయింది అయితే
అవునా
ఉ ఒకసారేమో ఫ్యాన్ మేము ఒకటే ఫ్యామిలీ ఒకటే ఇంకా ఒకసారి మా అక్క మ్యారేజ్ అయినాక అంద ముప్పై ఉండేది రెండు సార్లు పోయింటిమి అది బ బ్రహ్మోత్సవాల్లో పోయింటిమి బ్రహ్మోత్సవాలు నవంబర్ లో జరుగుతాయి తొమ్మిది రోజులు ఆ నవంబర్లో జరిగేది
లే ఉగాది లో కదా అప్పుడే హాలిడేస్ వస్తాయి సమ్మర్వి
అవునా
ఆ
నవంబర్లో అన్నట్టు గుర్తుఉంటివి నాకి
ఏమో అవి వాహనాలు వస్తాయి కదా గరుడ వాహనా
తొమ్మిది రోజులు జరుగుతది నవంబర్లు అనుకుంటాం మొన్న కూడా నా సెప్టెంబర్ లోను నవంబర్ లోను
ఉ హు ఏమో పోయింద ఒకసారి అ అంతగా గుర్తు
అప్పుడే లే సెప్టెంబర్ ఏమో జరిగేది తొమ్మిది రోజులు జరుగుతుంది
ఉ
అప్పుడు పొయ్యి ఉండేది
ఉ
నా పోయి అక్కడే రూము గవర్నమెంట్ ఉంటాయి ప్రైవేట్ ఉంటాయి రూమ్స్ హలో నార్మల్ గవర్నమెంట్ ఆ ఆ టైమ్ లో దొరికేది కూడా లేదు రూమ్స్
మేమైతే హండ్రెడ్ రూపీస్ బుక్ చేసుకోనుంటిమీ
ఉ గవర్నమెంట్ ఫిఫ్టీ బి ఉన్నాయి హండ్రెడ్ బి ఉన్నాయి ఇంకా ప్రైవేట్ చేసుకోవాలంటే థౌసండ్
కొంచము కాస్ట్ ఎక్కువ
ఉ అయినా రూమ్స్ ఏం బాగుండవు గవర్నమెంట్ కిందవే బాగుంటాయి రూమ్స్
ఉ రూమ్స్ ఇంకా చిక్కన నోళ్లు ఇంకా ప్రవేట్ కే పోతారు ఒకవేళ ఇంకా కావాలి తప్పని సరిగా అంటే పడుకునే వాళ్ళ ఇంకా బయటే పండు చేసుకుంటారా
ఆ అదే గుడి ముందర ప్లేస్ ఉంది కదా పడుకుంటారు ఉ ఇక్కడ నుంచి అయితే ట్రైన్ లో పోయ పోవచ్చు ఒక రోజు జర్నీ అయితుంది నార్ ముందుగా అక్కడికి పోయినాక పైకి కొండమంది పోలా
ఉ
పోవాలంటే బస్ లో పోవాల మళ్ళీ ఆడ బస్సు బస్సు వస్తాయి ఆ
స్టెప్స్ కూడా ఉన్నయ్
ఆ స్టెప్స్ ఉన్నయి అడవి నుంచి నడుచుకుంటూ పోయేది ఆ ఉన్నది. నార్మల్ గా పాదయాత్ర సేసే వాళ్ళు పోతారు.
మళ్ళా మధ్యలో మోకాళ్ళ పర్వతం అనేదో వస్తదంట. ఆటి నుంచి మోకాళ్ళ మీద పోతారంట. బొట్లు పెట్టుకుంటా పోతారు.
ట్టుంట
కోరుకుం
నడుచుకుంటూ పోయే వాళ్ళకి కూడా కట్లు ఇస్తా ఉండ గవర్నమెంట్
ఉ
నడుచుకుంటూ పోయేకి ఎవరినా జంతువులు వచ్చినప్పుడు దాని నుంచి తప్పించుకుని ఎక్కి
ఊ
ఆ ఇస్తావుండ్రి మళ్ళా కిందికి వచ్చినాక అవి రిటర్న్ ఇచ్చేసి పోవాల పోయే వాళ్ళ
ఉమ్
అట్ల చేస్తాండ్రి ఒ బస్ లో పోయే వాళ్ళ అయితే కింద తిరుగు తిరుమల అంటారు కింద. పయింది తిరుపతి తిరుమలలో అక్కడ ట్రైన్ దికి
కింద తిరుపతి పైంది తిరుమల
ఊనా
ఆ
ఏంది రివర్స్ చెప్పినవ్ అడ బస్ ఎక్కి పైకి కొండ మిందికి పోతాం. అక్కడ పోయినంక బుక్ చేసుకోండే చొడుకిపోయి అన్ని పెట్టేసి ఆ ఫ్రెష్ అయ్యి ఆ గుడిలోకి దర్శనానికి పోతాము నార్మల్ గా అక్కడ టికెట్ది దర్శనం ది ప్రీ దర్శనం అని ఉంటుంది.
ఉమ్
ఫ్రీ దర్శనం అయితే ఒక రోజ అంతా పడుతుంది. ఒక్కోసారి ఒక పోతే రెండు రోజులు కూడా పడుతుంది. ఎక్కువ భక్తులు ఉంటే ఆ షెడ్స్ ల్లో ఏస్తారు
ఫుడ్ అయితే ఏమి ఇబ్బంది లే దొరుకుతది.
ఆ అవును ఎక్కడ చూసినా ఉంటది ఫద్దమే ఆ ఆ అక్కడ నార్మల్గా దేవుంది అంతా ఏమేమి ఇష్ ఇది అంత టెంపుల్ అంత చూపిస్తా ఉంటారు. పూజలు చేస్తే చూపిస్తా ఉంటారు ఆకర్ షెడ్లు కూర్చున్నాక తొమ్మిది పది షెడ్లు అట్లున్నాయి
ఉ
రెండు మూడు అవర్లు అక్కడే కూర్చుంటాం. ఒకవేళ ఎక్కువ జనాబా ఉన్నారు అంటే ఓక హాఫ్ డే అంతా కూడా అక్కడే కూర్చుంటారు కూర్చు పెడతారు ఉ నార్మల్గా అక్కడికే పాలు ఆ ఏదన్న ప్రసాదము అట్లా ఇస్తా ఉంటారు.
కానీ చాలా మంది ఉంటే తెచ్చుకోవడం కష్టం
హ అవును
అది తోసుకుంటా ఉంటారు. నిదానంగా పోయి తెచ్చుకోరు.
ఆ అవును ఒక లైన్ ఏమి పెట్టిండలేదు ఆడ
ఉ
అదే అయినాక న ల్గా టెంపుల్ దర్శనం అంత అనాక మళ్ళా చుట్టుపక్కల ప్లేసెస్ ఉన్నాయ పోయికి అది కపిల తీర్థమునే
హ
అయితే జలపాతం ఏదో వస్తుంది
ఆ ఉంది చూ విన్నా పోయినాం మేము కూడా
ఆ
ఏ
ఏయ్యో త్రీ ఫోర్ ప్లేసెస్ కి పోయినామా అవి గుర్తు వస్తాంలే
పైన తిరుపతిలో అయితే బస్సు అయితే ఫ్రీ
కపిల్ తీీడుత మన ఇది పాపు వి నాశిన మన ఆకాశగంగా అని శిలా తోర్ణము
హమ్ చూసిన అయన కూడా పైంచి వాటర్ పడుతుంటే
ఆ ఆ అది వచ్చేసి తలక్కనా కదా పాప వినాశనం అంటే ఆడ స్నానాలు చేస్తా ఉంటారు
ఉ అదే కదే జలపాతం లా పడుతా ఉంటది
ఆ కొండల్లో నుంచి నీళ్ళు వస్తాంటది అంటే ఆడ స్టెప్స్ ఎకి పోతు చూడు పోతాం చూడువా నార్ముల్గా గుడి ఉంది ఆడ ఉండేతే అది వేరు అది కప్పుల తీర్తముమా
హమ్
ఆడ కాకుండా ఇంకొట్టి కిందికే ఉంటుంది కొండ ఆటి నుంచి నీళ్ళు వస్తుంటే అవి డైరెక్ట్ పడుతుంటే ఆడ స్నాలు చేస్తుంటారు ఆ పాప వినాశని మాడెక్కువ స్నానం చేసేది
హ
అది ఒకటి ఆకాశగంగానే నెక్స్ట్ వచ్చేసి ఇది శిలా తోరణము
ఆ అక్కడ కూర్చుంటాను షిలలు
ఆ ఇంకొకటి వచ్చేసి శివు శివుడు ఉంటాడు ఆడ అది ఆడ ఆ దాని పేరు ఏ తెలిదు అక్కడ పోయి నంది నందిది చెవులు ఉంటాయి క దాన్ని పట్టుకొని చూస్త తిరుగు ఉరుపతి ఇది పైన ఉంటది కదా ఆ కనిపిస్తుంది అది ప్లేస్ గుర్తొస్తానులా
ఆకాశ గంగానే కదా
ఆకాశ గంగా నాది ఓ అనుకుంటా
ఏమ నా కూడా అంత
నెక్స్ట్ ఇంకోటి ఫ్లవర్స్ ఇది పార్కు అది ఉంది ఆ ఆ ఆ
దెగ్గరే అట్ నుంచల్ నడుచుకుంట పోవచ్చు బస్సులు ఫ్రీ ఉం
ఆ మ్యూజియము ఉంది మ్యూజియంల అన్ని పెట్టింటారు అద్ అక్కడ్ దొరికే అంటే ఆ కొండల్లో దొరికే స్టోన్సు చెట్ల అవి ఆకులు ఏ చెట్టు ఏమ్ కి యూజ్ అయ్ తుంది
ఉమ్
అన్ని పెట్టింటరు అక్కడ నెక్స్ట్ మ్యాపు తిరుపతిది పైను కొండ్ మీందుండే మ్యాప్ పో ఆ మ్యప్ లో కూడ ఏ జంతువో ఎక్కడ ఎక్కు ఎక్కువు ఉంటాయ అని హింతు అంతా పెట్టుంటరు అక్ డా
హ్మ్ ఆయుర్ వేదం విభూది గడ్డి లాగ గుడా చిక్కు
ఆ అక్కడ ఉంటారు ఉమ్మ్ విభూతీను ఉత్తిగడ్డిలు
ఉమ్ చూషు నా కొన్ని అంటే చాన్ రోజ్ లయ్ గుర్తులేద్ నాకి
ఉ బాఉంటుంది బ్రహ్మోత్సవాల్ టై లోనే బాఉంటుంది ఊరేగింపులో ఎద్దులును ఏను లో ముందర వస్తా ఉంటే యేనకలు ఒక్కో రోజు ఒకో ఔతరమ్ లో వెంక్ టేష్ ల్ సామ్ నీ ఓ
అది గరుడ వాహనం ఓచ్ నపుడు
గరుడ తిరుగుత ఉమ్ మళ్ళా ఒక్కోర్ ఒక్కోరు క్లాస్ కల్ డ్యాన్స్ చేసే వాళ్ళు
ఉహుమ్
రోజు సిక్స్ ఆ టైమ్ అయ్ తేనే స్టార్ట్ అయ్ తది
ఉమ్
గుడి చుట్టూ స్టార్ట్ చేస్తర్ గుడి నుంచి మళ్ళా చుట్టూ యెస్ కొనొచ్చి గుడి దగ్గర స్టాప్ చేసి గుడిలో మళ్ళా పూజ్ చేస్తారు యంక్ టేష్ ల్ సామి ఏచిన్న దేవుణ్ణి ఒక్కో రోజు ఒక్కో ఔతారంలో
ఉమ్ ఇంకే
ఉమ్ హుహుమ్ సరే ఉందున
ఉమ్
అ